హలో
హాయ్ బాగున్నారా
మీరు బాగున్నారా
అవును బాగున్నం ఏం చేస్తాంది
కొత్తగ చేస్తున్నా
టిఫన్ చేసిర్రా
కుకింగ్ వంట వండుతున్న
మండతుడదా ఏం వండుతుండ్రు ఏం లేదు కూర్చోనే ఉన్నాం
కెన్ వండుతున్నా
చికనా
ఆ ప్పుడ్ అయిపోయిందా టిఫిన్ మీది
అవును అయిపోయిద్ది
ఆ
చికెన్ అంటే దాన్ ఇట్లా ఏం చేస్తుండ్ర మరి కూరానా లేకుంటే ఫ్రైయా లేకుంటే బిర్యానీయా
ఫ్రై
ఫ్రై
ఫ్రై ఏ చేస్తున్న
వచ్చు మీకు వంట చేయడం
ఆ కొంచెం కొంచెం వచ్చు బిర్యానీ తప్ప ఇగ అన్ని చేసుకుంటా
అవునా
అ ఏం చేసిల్లు టిఫిన్ మరి ఈ రోజు
ఈ రోజు బోండా
బోండా అ వో ఇంకా అయిపోయిందా పని మొత్తం
అవును అయిపోయింది
ఆ ఆఫ్టర్నూన్ లంచ్
ఇంకా చేయలే ఇవాళ ఫ్రైడే కదా త మా నాది పప్పు చారు
అవున ఫ్రైడే స్పెషల్ కదా
అవును
ఆ మరి అయిపోయిందా ఫ్రైడే పని
అవును అయిపోయింది
ఆ
మీది అయిందా
ఆ అయిపోయింది ఇంటికి చుట్టాలు అచిన్లు
అవునా
ఆ మా పిన్ని వచ్చింది గోదరిఖని అక్కడి నుంచి ఇంకా మరి మీ సైడ్ ఎండా బాగుంద
ఓ ఫుల్ ఉంది ఎండాకాలమే ఉన్నది ఇంకా వర్షాకాలం రాలే ఇంకా
అమ్మో ఘోర కొడతాంది
మీ దగ్గర కూడా అంతేనా
అవును మస్తు ఉడుకబస్తుంది అసలు ఫ్యాన్ ఎటు పోతుందో ఏం అర్థమైతలేదు
అవును
బాగా ఎండ కొడుతుదమ్మా ఇంకా అందరు ఏం చేస్తున్నారు
కూర్చొని ఉన్నాం
అవునా
ఇంకా మీరేం చేస్తుండ్రు మీ అమ్మాయి ఏం చేస్తుంది
మా మమ్మీ పనికి వెళ్ళింది బయటికి నేను వండు కూన్నా అందరు కుచ్చోని ఉన్నారు.
చేసినంర్రా ఏమైనా షాపింగ్ మధ్యలా.
ఆ నిన్న వోయి ఒక డ్రెస్ కొనుక్కున్నా.
అవునా.
ఆ. పింక్ కలర్ పాకిస్తని సూట్ కొనుకున్నా.
అవునా మీ సైడ్ మంచి నే ఉంటాయా బట్టలు.
అవును మంచిగుండే. తక్కొనే అచ్చింది మంచిగుందీ.
ఏమనా ఆఫర్సా.
ఆపట్స్ ఎం లేదు కానీ. ఇదా. కొనుక్కున్న మంచి అంటే కొంచం స్పెషల్ డే అస్తుంది.
అవునా హ.
ఉహు.
అ పింకే ఇష్టమా మీక్ కలర్ లేకుంటే వేరే కలరా.
పింక్ కలర్ ఇష్టం.
అవునా.
ఉమ్ మీకె కలర్ ఇష్టం.
నాకు పర్పుల్.
అవునా.
ఇంకా.
ఇంకా చెప్పండి. పా వర్షాలీగ రావా ఇప్పుడు ఆ నేను రె. రెడీమేట్ తీసుకున్నా కుట్టుకునేది కాదు.
అవునా.
ఆవ్ అం. రెడీమెంట్ తీసుకున్న. తక్కువలోనే అచ్చింది మంచిగుంది ఆ డ్రెస్సు.
అవును రెడీమేట్ ఉంటే. బాగుంటది ఎందుకంటే దానికి మళ్ళా టైలర్ కీ ఉ డబ్బులు. పెట్టడం అవసరం లేకుండా. లేకుంటే అది వేరే దానికి ఇంకో బట్టా కావాలి లోపల వేయడానికి. మళ్ళా కుట్టిపియాలి.
ఆఅ.
క్లాత్ తీసుకుంటే ఇంది ఉంటది.
డబుల్ డబుల్ పని అయితది.
అవును.
అంటే అవి బట్టలు కుట్టి పిట్టి అంటే కుట్టి పిచ్చేది జూషిన. కాకపోతే అదీ బాగా. రేట్ అంటే ధర బాగుండే దాన్ది.
అవునా ఇగ మీ బడ్జెట్ లాగా తీసుకున్నారు.
అవు నా బజెట్లాగానే తీసుకున్నా.
అసలు అది తక్కువనే ఉండాలి కదా బట్ ఆయితే
కాదు బాగనే ఉన్
వర్క్ ఉండే కావచ్చు ఎంబ్రాయిడర వర్క్ ఎ లేకుంటే స్టోన్ బేట్స్ వార్కు అవును బిడ్స్ అవి ఉంటేనే ఎక్కువ ఉంటది రేట్ ఎక్కువ ఉంటది
ఆ స్టోనియా ఉంటయ్
ఊ
నిన్న ఈవెనింగ్ ఎళ్ళినం కొనుక్కొని అచ్చినా
అవును
ఉమ్ కా మీరు చేసిండ్రా ఈ మధ్యలో షాపింగ్
అవును పెళ్ళి ఉంటే చేసినం పంజాబీ డ్రెస్సే రెడీమేడ్ తీసుకున్నా ఇగ టైం లేకుంటే
ఇది అటికి డ్రెస్సులు నార్మల్లీ కాటన్ డ్రెస్సెస్ కొనుక్కుంటే కూడా ఆరు వందలంట ఒకటి
అవును ఔ స్టిప్ కాటన్ ఉంటాది కదా
ఆ రెడిమెంట్
అవును రెడీమెంట్ ఉంటది ఫైవ్ హండ్రెడే కదా సిక్స్ హండ్రెడ్ ఎందుకు ఫై మంచిగా చున్నీ కూడా వస్తుంది కాటన్ స్టిప్ కాటన్ యే మంచిగుంటది
కాదు ఇక్కడ సిక్స్ హండ్రెడ్
అయితే ఏదైనా వర్క్ ఏమైనా డిఫ్ ఫ్రెంట్ ఉంటది కావచ్చు అవునా మంచిగా ఉంటది అది కూడా కాటన్ అంటేనే కొంచెం కలర్ డల్ ఐతది కానీ కంఫర్టబుల్ అనిపిస్తది ఎండా కాలం అంతా మంచిగా కంఫర్టబుల్ కలర్ పొయ్యినా కూడా మంచి చి గంట ఉంటది బట్ట
ఆ అదే అది మా ఇంటి పక్క అక్కయ్య కూడా తీసుకున్నది మేం కూడా ఇక నేను కూడా ది ఇస్కున్నా ఇద్దరం ఒకసారే వెళ్ళినం కానీ ఇగ బాగా ధరల్ బాగున్నయి ఆ ఆరు వందలు ముప్పై ఏడు వందల్ ఉన్నయ్
ఆ
మీ సైడు బాగనే ఉంటాయా ధరలు లేకపోతే
బాగున్నాయి అసలు నేన్ మేం ఇక్కడ చెయ్యం షాపింగ్ అంతా హైడ్రాబాదే కానీ ఏ దైనా ఎమర్జెన్సీలో తీసుకోవాలంటే ఎక్కడైనా పెళ్ళి ఉన్నా లేకుంటే ఏదైనా బడ్ డే అది ఉన్నా తేకపోయినా ఇక్కడనే తీసుకుంటాం మా ఊర్లనే తీసుకుంటాం ఇక లేకుంటే హైడ్రాబాద్ నుంచే తీసుకుంటాం
ఆహా
మంచిగా ఉంటది కదా అక్కడ ధర కూడా కొంచెం తక్కువనే ఉంటది మంచిగుంటాయి బట్టలు అంతా మంచిగుంటాయి అక్కడనే తీసుకుంటాం ఇగ
ఆహా మా బాగా చెమటలు పోస్తానయ్ ఇక్కడైతే
అవును ఎండ అయితే ఫుల్ ఉన్నది అసలు ఈ ఎండాయ్ క్కువ కాక ముందే పని అంతా చేసుకొని ఎండకు అయితే అసలు చా
అవును అసలు ఇది మొహరం గదా వర్షం రావాలి ఎందుకొస్త లేదు
అవును ఉండాలి వర్షం ఎందుకంటే జూన్ ఎయిట్ నుంచే కదా వర్షమోచేదీ ఇప్పటి దాకా రాలే వర్షం చాలా ఉన్నది ఎండాకాలం లాగానే ఉన్నది
నేజామేనా
ఏమో ఇప్పటి దాకా అయితే ఒక్కసారే పడ్డది ఒక్కసారి పడ్డది కానీ అది అది కూడా ఎక్కువ పల్లే
ఒకసారి అవును ఆ వర్షం ఒకసారేవడ్డది బాగవడ్డది
కాలంలో వర్షాలు లేకుంటే ఇక చాలా కష్టం అయితది ఇగా
అవును ఏయ్య అమ్మా ఇంకా
చెప్పండి ఇగా మీరే
అస్సలు ఇప్పుడైతే వర్షాలు రావాలి కానీ ఎందుకు వస్తే ఈ ఇప్పుడు వర్షాలు లేవు అని చెప్తుంది నిజమే కావచ్చు మరి
ఇప్పటి దాకా అయితే లేదు ఫిఫ్టీన్ డేస్ అయిపోయినాయి ఇప్పటి దాకా రాలే ఇప్పటి దాకా పడలే ఒకసారి పడ్డది ఎండాకాలం అ కుళ్లర్ అయితే పొద్దున సాయంత్రం కంటిన్యూ
అవునా
కులర్ లేకుండా అసలు ఉండాలేము అం
వర్షం పడగపోతే పడకపోని కాగానీ కొంచెం చల్లగా అయితే కావాలి కదా వెదర్ ఎండ లేకపోతే కూడా మంచిగా ఉండచ్చు
పడినా తర్వాత పడకపోతే ఎండాకాలం పోయేలాగా అనిపిస్తది అసలు వారం ఏంది రెండు రోజుల కూడా పడలే వర్షం
వడుతుంది సెవెన్ నుంచి వడుతది కావచ్చు నా డౌట్ కి
ఆ ఏమో కొంతమంది ఇరవై తర్వాత అన్నారు కొంతమంది ఈ నెల కూడా పడది ఆ అన్నారు కొంతమంది ఇగ ఆ ఎట్లా వెదర్ వి వింటుండ్రో అట్లా న్యూస్ అట్లా వింటే అట్లా
అవునా అటు సైడ్ పడుతుంది ఇటు సైడే కదా పడతలేదు
అవును హైదరాబాద్ సైడ్ అయితే పడ్డది ఇప్పుడే మా సైడే పడత లేదు
అవును ఊర్లు కొట్టుక పోతున్నాయి అటు ఐతే
ఫుల్ ఫుల్లు చాలా ఉన్నాయి ఎండలాగానే ఉన్నాయి అసలు ఎండాకాలం పోలే అనిపిస్తుంది ఇగా
ఆ
హ్మ్మ్ మీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం
కానీ ఇటు నాలుగు మూడు ఇట్లా మూడున్నర ఇట్లా కొ కొంచెం చల్లగా అయితంది అది అయి కూడా వెస్ట్
అవును మా దగ్గర అయితే పది తర్వాతనే కొంచెం చల్లగాలి వస్తుంది గంట రెండు గంటలే వస్తుంది అది కూడా అప్పటి దాకా ఇంకా మస్త్ ఉండకపోస్తుంది అసలు గాలే వస్తలేదు పది తర్వాతనే చల్లగాలి వస్తుంది తర్వాత అది ఎటు పోతుందేమో మబ్బులు అవన్నీ
అవును
ఇంకా మీకు ఏం ఫ్రూట్స్ అంటే ఇష్టం
నాకా ఎక్కువ అంటే అది ఏమంటారు దానిచే కేవి కేవి
ఆహా
ఆహ గ్రీన్ ఆ
అది తినడం కూడా మంచిదే
అది మంచిగుంటది తీయ్య తీయగ పుల్ల పుల్లగా ఉంటది కదా ఉమ్మ్ అది ఇష్టం మీకు
మాకు మామిడిపండ్లంటే ఇష్టమే ఇగ నార్మల్ సేమ్ సీజన్ అంటే ఇగ పోయిన తర్వాత ఆ సీజన్ పోయినా తర్వాత ఇగ సీతాఫల్
అవునా సీతాఫల్ కూడా బాగుంటది
ఉమ్మ్
ఇప్పుడు అదే సీజన్ కదా
అవును మామిడిపండే సీజన్ కానీ వర్షం పడితే పురుగులు వస్తాయి కానీ ఇంకా వర్షమే పడలే ఇగ మామిడి పండ్లో ఏం పురుగులు వస్తాయి ఇగ
అవును మఫ హలో
మీ ఇంట్లో చెట్లు ఉన్నాయా
ఆ చెట్లు ఉన్నాయి గానీ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అది